హలో
హలో
ఆ చెప్ప అన్నగారు
ఆ ఎక్కడ తడిది కొందరిది
ఆ
ఈయాల నెంబరు ఎక్కడ వాాలది
మా ఫ్రెండ్ ఆమా
ఏ విలేజ్
అ ఇక్కడ కాదు అప్పుడు నిన్ను ఫ్రెమ్ చేయిచ్చుకో రమ్మన్న ఐడియా ఉందా
ఉన్ ఉంది వుంది
ఆ అక్కనేది చదువుకునేది
ఆహా
ఉ ఇప్పుడే బీటెక్ అయిపోయింది
ఆ హ
బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఏమంటారు కోచింగ్ తీసుకుంటది అనుకుంటా అ హ సూపర్ సీనియర్ బ్రో సీనియర్ అంతే ఇంగ నాలుక్ కనుకురల్
ఆహా
ఆ
మీప్పప్పక్క లేదా
హా పో ఏగానేన్నా
అమ బన వింది
ఇకా ఆమె కూడా క్లాసెస్ స్టార్ట్ అయినట్టున్నాయి ఓ మ ఆ నువ్వు వచ్చిన కానీ వాళ్ళకి హాలిడేస్ అప్పుడు ఒక ఒక వన్ వీక్ ఓ ఆన్లైన్ క్లాసులు ఇప్పారు ఇంగా అయిపో పెయిన తర్వాత ఒకవన్ వీక్ చెప్పిన తర్వాత హాలిడేస్ ఇచ్చి్రు ఇక మరి స్టార్ట్ అయినట్టున్నాయి
అ
అట్లా ఇంకా మరి హలో
అలో
ఇంకా అన్నయ్య గారు చెప్పండి
చెప్పాల మీరే
ఏదో ఒకటి చెప్పాలన్నగారు
బ్రో ఇంకా ఇంకెప్తలేడా సిటీకి
ఏ బ్రో
సిటీకిళ్తాన బరో
సిటి హోల్ వెలు త అన్న రా
షిఫ్ట్
అదే ఎవరు మా ఇంటికాడ ఎవరు
ఇక్కడ మన బ్రో బిగ్ బ్రదర్
ఆహా ఏం లేదంట ఇ ఆ ఇగో రీసెంట్గా మన్న మన్న నాకు మన అమ్ములుగాడు ఆ గదక్కి ఫోన్ ఇచ్చిందంట ఉదయం
ఓహో ఇంత మందికి వచ్చందా ఇక అందరికి
అందరి కొత్తుతుట్టేనంట ఇక మీ అత్తమ్మ ఏం చేస్తుంద తేవ ఫోన్ చేద్దామ అని వీడియో కాల్ చేసారు నాకు
ఉహూ
ఆ వీడియో కాల్ చేస్తే ఇగ నేను మాట్లాడిన వదినవ్వుయి రాకి ఎప్పుడు తయోదిన అంటే అంత పుకారు లింది అమ్మా ఏం లేదు మాక్క సలు వెళ్తామో లేదో కూడా తెలివనే తెల్వదు అనుకోం కూడా అనుకో పట్టలేము కానీ మీ అన్న మొత్తం పుకార్ వెళ్ళింది సిటీకి సిటీకి కాగానీ మాకి ఇంకా నా కట్టక్పో అన్నదావ
ఉహు
ఇక అద తెలివదు రాయి ఏం పోతారుో ఏం ఉంటారుో మనకు తెలివదు
నాకు కూడా ఫోన్ వస్తే ఫోన్ చేసా అంటే అమ్మలుగా వచ్చిందిట్కొని వచ్చింది
ఉ వాడుగప్పయను కానీ జసి రోజ అే నాకు చేసినట్టుంది అన్న
అదే అమలుగా తెచ్చి వచ్చిందంట అన్నట్టుగున్నాడు
ఆ ఆగద్దకు ఫోన్ ఇస్తానంట ఎవ ఎవరు వాడతళ్కి ఓతింది ఫోను
ఉమ్
అట్లా ఆ రోజే నాకు కూడా వచ్చింది ఫోను అ అడుగుతే ఇగా మా వాళ్ళకే క్లారిటీ లేదని చెప్పింది నాతోటైతే
ఉ హుమ్
మర త మరి ఉందేంటి అడుగలేదా నువ్వు
నతపోదే నదతా నేను
ఎందుకడగలే వారు
అడుగుతా గదే ఉంది కానీ ఎన్ ఎన్ ఎన్నడ అడుగుతాను నిన్ను నేను
ఒక నిమిషం అట ఇటు శేషగే పది నిమిషాలు ఆ చెప్పారన్న
ఏ బ్రో నేను బ్రో కలుస్తా మల్ల
ఏమో రే నేను కూడా బ్రోక్ ఫోన్ చేయక చాన్రోజులు అవుతుంది అన్నయ్య కూడా కని ఇగా ఎవరు బిజీ అల్లకి ఉంటే ఇగా ముంజాలు కూడా అయిపోయినయి కా
ఎప్పుడ అయిపోయినా వారం అయితుంది రబ్బం చేసి కూడా
హ అవునుంటా కదా ఏం అడగాలి ఏం చేస్త సలుయగా
టీన్
ను ఒక అప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడతలేంలే ఎవరు బిజీ వాళ్ళు అయిపోయారు
ఉ
అట్లా ఆ అవున్ర చేయించుకుర్రూ గుండు
ఇప్పుడు ఎలా పెట్టారా
జస్ట్ నౌ
మా వింటికొచిర్రా
ఆ ఎస్
అంషవచ్చిందా
ఎవరో అబ్బాయీ రా తెల్వదు
ఉమ్ హుమ్
ఎవరో అబ్బాయి వెనకంగా చిన్నబ్రో
ఉ హుమ్ ఇద్దారే తీసుకుర్ర
నే నేను అన్నాది ఎవరో ఒక అబ్బాయి తోలే బండి ఒక అబ్బాయి వెనకంగా మేము చిన్న బ్రో కూచండు సీన్న తమ్ముడు
బ్రో ఎప్పుడే పిచ్చుకు న్న మరి పెద్ద బ్రదర్ ఏ పిచ్చుకున్న శివ్ వ్ ఆ
ఏమో మరి మనకు అది తెలువది ఇగ ఆ ఇడైతే చేయించుకుండు
ఆ తెలుసు తెలుసు
హు
ముందోడు అంటే అక్క సిస్టర్ వాళ్ళ సన్న కొడుకున్నట్ది
మరి మీది
హ్
అ ఇంకా అన్నయ్య గారు మరి నెక్స్ట్ ఏం చేస్తారు అన్నయ్య గారు మీరు
వ
నెక్స్ట్ వాట్ నెక్స్ట్
అయితే నెక్స్ట్ గురించి ఎందుకురా ఇప్పుడు జన ఇప్పుడు చూసుకోక
అరే అసలు నీకు ఏ ఉంటారు చేస్తా అన్నవు అసలు ఏదైనా చెయ్యాలి అన్న ఓపు ఏమన్నా ఉందా అన్న
నాకు చానా ఉంది
ఆవనే నేను ఒక పదు నిమిషాలు ఆగు చేస్తా అని చెప్పినా వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిరు ఆలింటికి అదే చెర్రిగాడు ఇంకోలు వచ్చిరృ హలో
ఎవనికి రా పోన్ చేసేది
మీ బాబాయికిరా
ఎందుకు రా
బ్యాలెన్స్ అయిపోయినాయి అంట
ఆ
బ్యాలెన్స్ అయిపోయినాయి అంటా మి నాయనమ్మాయి
ఆహా
హు
మా నానా ఉన్నడా
లేదు ఇప్పుడే పోయింది. ప అదే మీ తమ్ముడు వాళ్ళుొస్తేనే పోయింది.
ఆహా
హు అటు వాన వస్తుందారా
మొన్న పడ్డాది ఎ పడ్డాట్టు నైట్
ఆ హా
మ అయిదు తలల కో నిన్న నైట్ జర సేపు
హు చూడాలి అంటా ఆ మా ఇంటి పక్కన ఎల్ ఐ సి బిడ్డాకి బుడ్డార
అవునవును ప్రవీణ్ గాడు చెప్పిండా
ఉ అవును అే విదవు పన్న
అ
నిన్న పురుడు ఉ హామ్ ట మరుగుకనే రా కోరోనా ఇంక రేపు పోతుదేో వాళ్ళు ఇక ఇంలలో కూతురుట్టుంది వాళ్ళు
ఉహు
ఆలు కూడాడ కొనగాయలో
అవును రేపీట్ అయికో అయిపోద్దాం ఎగ్జామ్
ఏ టైం తమిత
రేపు టూ కి స్టార్ట్ అయిది ఫోర్ క అయిపోద్ టూ అవర్స్
టూ అవర్స్ అనా త్రీ అవర్స్ ఉంటదిగా
త్రీ అవర్స్ ఎగ్జామ్లు అయిపోయి నేను నుండే పోస్ట్కుని అ మళ్ళ త్రీ అవర్స్ ఉ మళ్ళ ట్యూస్డే త్రీ అవర్స్
ఉహూ
రేప ఏమో టూ కెల్చి ఫర్దాంక టూ అవర్స్ సోమవారం ఏమో మార్నింగ్ టెన్ కెలిచి ట్వెల్వ్ వరకు టూ అవర్స్ అదిగుంట ట్యూస్డే ఏమో మా ఈ అప్టౌన్ టూ కలిచి ఈవనింగ్ ఫైవ్ వరకు
ఉహూ హ ఈరోోజు బాగానే వండుకోలే మరి
పండుకుంద అనుభవట మా రిటివ్స్ ఉంటకా
ఆ అ
పడుకుంద మ ఆ రిలేటివ్స్
ఓహో అవున్ నా
అస మాతము వీడియో కాల్ంగ్ చేస్తే వీడియో కాాలింగ్ చేస్తున్నా నార్మల్ కాల్ చేసినా
ఆ
స్వప్నకు మాటదంటా నా య
ఆహా ఆక ఎంతమంది రా
ఊ
ఎంత మంది ఒక్కడుకో కూతురు
ఆ
ఉహు ఒకటే వినాయనంమంటద ఆమె గురించి
ఉహు
టిమ్ టిమ్ టీం ఏం కామారే
పలకమ ఊ లేద్రా చె
ఏం చేయాలో ఏం ఇటుతోస్తలేదు ఇంటి కాడ అయితే
హ్మ్
ఇంటి కాడ అయితే ఎం తోస్తలేదు ర
ఉ
మీరు బయటికి పోతలేరా అలానే ఉంటార్రా
బైట గెట్ గంట నసిన బ పాయిది లేదు
ఈవిెనింగ్ టైమ్ లో చాయ్ షాయ్ దానికి దీనికి పోతలేరా అని
ఇకప్పుడు పోదు అయ్యా రోజు అన్నది అా అటుసిస చేసి వచ్చేది ఇక
ఓ
ఇప్పుడు ఏమంది ఎగ్జామ్నే సప్తలాలేదు ఇగా
ఆహా సరే లే అన్న
ఆ
హ్మ్